ఆ
ఆ బాగునాన్న అక్క నువ్వు బాగున్నావ
ఉం బాగున్నా ఏం చేస్తాన్నావ్
ఏం చే ఇప్పుడే ఫొటోస్ తీస్తుంది అవి చూస్తూ ఉన్నాం
అవునా తిన్నావా
ఆ తిన్నాను అక్క నువ్వు తిన్నావా
తన్న ఏంటిమ్మా
ఈరోజు వంకాయ కూర చేసింటి అది తిన్న
హుమ్
పెద్దమ్మ ఏం చేసింది
పెక్క మాక్ష ఉలి మటలకు
ఆ
ఇంకా పిన్ని ఏం చేస్తున్నారు
పిన్ని ఫొటోస్ చూస్తాంది పెళ్లివి వాళ్ళవి
హు హుమ్
మనది ఇద్దరిది ఫోటో పెట్టినా చూసినవా
ఆ చూసా బాగుంది
అవును అదే అన్ని ఫొటోస్ వెతుకుతంది టైలరింగ్ ది కోసంది అందుకు
అంటే మలా మళ మా కోసమా
ఆ వాళ్ళకి ఫోటో ఇవ్వాలంట అందుకు
మిషన్ ఉంది గద ఇంట్లో
హా
మిషన్ ఇంట్లో ఉంది కదా
ఉంది అంటే బట్టలు అన్ని బట్టలు కదా దానికోసం ముందు ఆల్రెడీ ఫోటో తీసుకున్నాం కదా అని ఆ షాప్ ది ఇంగ అందుకే
మీకు ఎప్పుడు లోనికి పోయింది ఈ రోజెనా రేపా
మాకి ఓపన్ అతం కాాలేజ్ ఓపన్
నాకు ఇంటి లోన్ రాసేది ఎప్పుడంట పిన్ని వాళ్ళకి
లోన్ రాసేది ఎప్పుడా తెలిదుమో రేపు కుంటా
ఆహ
ఉం ఇంగ ఈరోజు ఏదో ఫోటోలు తీసుకోవాల అనేది
ఉం ఇంకా అక్క పెద్దమ్మ ఏం చేస్తుంది
పెద్దమ్మ ఇప్పుడే బాయ క అడిపోయింది ఇ పెద్దప్ప కూడా వెళ్ళి ఇ నిేన్న ఇంట్లో ఇంకా బాబాయి మండికి విన్నాడా
ఆ మండికి పోయిన్నాడు కాలేజ్ ఎప్పుడు ఓపెన్
మాకి నెక్స్ట్ మంత్ థర్టీన్త్ నుంచి మీకు
మాకు ఈ మంత్ నైన్ ట్వంటీ నైన్త్ అంటున్నారు ఇంకా ఏం తెలియదు
ఆహా ఇంకా ఏం చూడలే మూవీస్ కొత్తగా వచ్చినే టివి
మూవీస్ ఏం చూడలేదు అంటే పెద్ది చూసినా
ఆహా
అంతే నువ్వు అక్క
నేనా అదే ఇది మై రిలీజ్ అయింది కదా అందరు బాగుంది అంట అంటే చూద్దామని అనుకున్నా
ఏ మువి
సమంతాది మా ఇంటి బంగారం
ఆ రి నేను కూడా చూడాలనుకుంటాన
మ్ హాఫ్ అన్ అవర్ ఏమో చూసినా బాగుంది పర్లే
అ దేంట్లో అవైలబుల్గా ఉంది
అది మూవీ బ్లాస్ లో ఉంది నీ దగ్గర ఉందా యాప్
ఆ లేేదు డౌన్లోడ్
ఆహ
మ్
మీీ మొబై లోనే ఎవరి మొబై లోనో చూసినా పిన్ని దాంట్లో నీ దాంట్లోనో అది
ఆహా వీడు నాని దాంట్లో
ఆహ
ననిీ డౌన్లోడ్ చేసినాడు
మ్ హు
దాంట్లో
మ్
నేను నిన్న కొరియన్ది చుసిన గోస్ట్ ది గోస్ట్ దాన్ ారని త్రీ డేస్ పట్టింది డ్రామనే
ఎన్ని ఎపిసోడ్స్ ఉంది
సిక్స్టీన్ ట్వెల్వ్ ఆపిసోడ్స్ అంతే కానీ మామ్మ చూడనిలే మాది గిల్స్ మ్ బాగుంది ఆ డాక్టరు కొమల్ అంటాడు ఆత్మగా వచ్చి ఇంకో బా ఇంకో డాక్టర్ వాడికి మాత్రమే కనపడ్తాడు దయ్యాలందరూ వాడి వాడిలోైకేళ్ళి ఆపరేషన్స్ చేస్తాడు
ఆహా
బాగుంది కొంచం ఇంట్రెస్ట్గా కామిడిగా
మ్ హు కొత్తదా లేకపోతే పాతదేనా అది ముందుది
అది కొత్తదే అనుకుంటా నాకు ఎప్పుడే వచ్చింది అ వాల్ పైన కనపడింది ఇప్పుడే
మ్ హు ఏ మిక్స్ ప్లేట్ లోనా
ఆ ఎం స్ ప్లేర్లోనే
నీ దగ్గర నెట్ఫ్లిక్స్ ఉందా
ఆ నెట్ఫ్లిక్స్ ఉందక్క అది ఇంకా బ అమౌంట్ ఎ పోఇంది అమౌంట్ ఎపిలే నెట్ఫ్లిక్స్ లేకపోనా ఆ నెట్ మీర్ర్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ప్రైమ్ వీడియో నెట్ ఫ్లిక్స్ జియో వాట్స్ప్ ఫ్రీ గా చుడొచ్చు
మ్ హు నేను చేసిందింతే నెట్ మిర్రర్ కానీ అది చేసుకోకూడదు అని చెప్పేసి సరికి మళ్ళ డిలీట్ చేసినా
ఏమంటా
అంటే వాళ్ళు అది యాడ్స్ ఇస్తారు కదా ఫస్ట్ లో ఓపెన్ చేసేటప్పుడు
ఆ
అట్లా యాడ్స్ చూడనప్పుడు అది ఒక కోడ్ జనరేట్ చేస్తారు మన ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది అని చెప్ న్నారు ఏదో రీల్లో
ఆహా
అందుకని మళ్ళీ ఎందుకులే అని తి తీసేస్తి
అ ఆయితే నేను డిలీట్ చేసేస్తా ఆ
మీర్రర్ ఉన్నప్పుడు నేను అదొటి ఎదో కొరియన్ డ్రామా చూసింటి ఈ ఫిషెస్ కుడ్కిిల్ని
ఆ ఆ అదే అదే విష్ కోరుకుంటే చనిపోతాం మనము అని
మ్ అది చూసను అది కూడా అంతే టూవేలే ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయ్ ఊ బాగుండది ఇప్పుడు.
ఇంకా నేను ఇప్పుడు మై బాస్ చూస్తా ఉన్నా.
ఆహా
అది లాయర్ది. వాడికి నిద్దర్ రాదు. ఆమె పాట్ ఏదో పాడితే అప్పుడు నిద్ర పోతాంటే
ఓహో
ఊ అది కొత్తదేమో న్యూ అని పడింది.
ఆహా, తెలుగులోనే ఉందా.
తెలుగులోనే ఉం.
సరే ఇంకా
ఇంకా చెప్పాలి. అ ఇంటర్న్షిప్ ఏమన్నా చెప్నారా మీకు.
ఇంటర్న్షిప్పా, నేన్ ఈ సెకండ్ ఇయర్ లో అయితే. ఆన్లైన్ లో చేసింటి. సిస్కోతి.
ఉ
ఇప్పుడు కూడా ఒకటి ఆన్లైన్ లో చేస్తాన్న. అంటే మాకి కాలేజ్ లోని ఇస్సాం. అన్నార్ ఇంటర్న్షిప్. జావా మీద, పైతాన్ మీద, ఇంకోటి ఇంకా మేము ఇ సి ఇ గదా ఎంబ్రాయిడెడ్ సిస్టమ్స్ మీద మీకు ఇష్టం. వచ్చింది తీసుకోండి, అని చెప్పిన్నారు. కానీ సిక్స్ థౌజండ్ కట్టమన్నారు.
ఊహా అమౌంట్ మనమే.
ఆ అమౌంట్ మనమే ఇవ్వమన్నారు.
ఊహు
ముందు ఒకటి పెట్టినారట్లె విఎల్ఎస్ఏ మీద అనేసి అమౌంట్ కట్టమన్నారు, ముందు సెకండ్ ఇయర్ లో. కట్నాము, త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడేం బాగా చెప్పిందంతా వేస్ట్ అనిపి. చింది.
ఓకే సిక్స్ తౌసండ్ కూడా వేస్ట్.
వేస్ట్ అవుతుందేమో అని చానా. మంది కట్లా ఉన్నా. ఆ కాస గట్టల, ఇంగ కట్టనోళ్ళు బయట. న్లైన్ లో చూసుకుంటాన్నారు. మీ లైన్ లో.
ఊ
మీ ఫ్రెండ్స్ ఏది టాటా ఎలక్ట్రానిక్స్కా పోయింది.
ఆ ఎప్ ఫక్స్కాన్ అది ఈసిఈ వాళ్ళదే అన్.
ఆహా
మొబైల్లు చేయడము.
ఊ
అది. ఫిఫ్టీన్నంట ఫ్ సాల్రీ స్టీఫన్డ్. ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ లోపు, ఇంకో ట్వంటీ అన్నార్ అంట. మళ్ళీ హాస్టల్ కి దాంట్లో కట్ అయిపోయి ఫిఫ్టీన్ అంట.
ఆహ.
నిన్నొచ్చినారు, మొన్న మొన్న ఇంటికి.
ఊ
ఇంగ మళ్ళీ కాలేజ్ ఓపెన్ ఐతాంది గదా అని.
ఊ
డే షిఫ్ట్ నట్ షిఫ్ట్ ఎబ్డంటే అప్డు నైంటీ షిఫ్ట్స్ వాళ్ళక్.
ఆ అని కొందరు కొందరికి కొన్ని షిఫ్ట్లు ఇస్తారటారు లే వన్ వీక్కి మారుస్తా ఉంటారు
ఆ అవును
అ నాకు ఇప్పుడు డిప్లొమాలో టాటా ఎలక్ట్రానిక్స్ అని కొందరికి ఇచ్చిన్నారు అది సేమ్ మీ ఫ్రెండ్స్ చేయనట్టే చేస్తారు వాళ్ళు కూడా వన్ వీక్కి మారుస్తా ఉంటారు ఒక్కొక్క షిఫ్ట్ వల్ది అదే మొబైల్స్ స్పీకర్స్ చెక్ చేసేది అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి లేదా అని చెక్ చేసి దాని రిపోర్ట్ రాసి పంపిస్తా ఉండాలంట
ఆహా
అట్ల కాని నాకది వాళ్ళు ఏమన్నారంటే చెక్ చేయడం వర్క్ చేయడం అంత ఈజీనే కానీ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది అంటే అది కొంచెం కష్టం అని చెప్పిన్నారు
ఆ
హు కానీ నైట్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉండ అన్నారు అప్పుడు నేను టూ థౌజండ్ సిక్స్ కదా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళనే తీసుకుంటామని చెప్తున్నారు
ఎందుకలా
అది ఎయిటీన్ ఇయర్స్ కోసం అది కంపెనీ రూల్స్ కాగనే మైనర్స్ ని పెట్టుకోకూడదంట
ఆహా
అందుకని పెట్టుకోల అప్పుడు నేను ఇంగ అప్పుడు బెంగళూరు లో చేసింటి మళ్ళా ఆ విజయ్ ఎలక్ట్రానిక్స్లో
ఆహా
హు
నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అనుకుంట మాకు ఉంటే
అది మీ కాలేజ్ ముందే చెప్పినారా ఆ కంపెనీ గురించి
లేదు మా ఫ్రెండ్సే కనుక్కొని చెప్పారు
అ
నే ఈ రోజు ఈసారి సిఎస్పి ప్రాజెక్ట్ చెప్పిన కానీ ఏం చెప్పలేదు టాపిక్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాం
ఆహా ఇంకా ఏముండదు ఇంకా చేయనాం అనే చెప్పెళ్ళం మీరు ఇంక చేయనారు అని ఇంకా రిపోర్ట్ తయారు చేయమంటారు ఇంకా అది చేసేస్తే అయిపోతాది అంతే ఏమి అడగరు అనుకుంటా
అ ఏంది సెకండ్ ఇయర్కే థర్డ్ ఇయర్కే ఉండలా అది
ఆ
అంతే మా కాలేజొల్లు అన్నీ
నువ్వు సిఎస్ఈ తీసుకున్నావా లేకపోతే దాంట్లో ఏమన్నా సబ్ బ్రాంచ్ డేటా సైన్స్ అట్లా ఏమైన్నా తీసుకున్నావా
ఆ లేదు సి ఎస్ ఈ నే కానీ ఏ ఐ ఎం ఎల్ బాగుంటుందని ఇప్పుడు టాక్
ఆ
సరే అక్క
ఆ సరే అయితే బాయ్
హు బాయ్